గుడ్ ఈనింగ్ ఆ వినిపిస్తుందండి చెప్పాలని
వంటలు ఏవి ఎక్కువగా బాగా చేస్తారు అండ్ ఇది మీ మీరు ఎప్పుడన్నా స్వీట్స్ ఎప్పుడన్నా ట్రై చేసరా ఆ లైక్ కేసరి కేసరి లడ్డు
అని మాత్రం వెయిట్ చేయ్యను ఖచ్చితంగా చేస్త అ ఏది ఫైల్ కాలేదు
అ అంటే యూట్యూబ్ ని ఫాలో అవుతూ చేస్తున్నా
హ లేదు లేదు నేను నార్మల్ గానే చేసా ఇది కావాలి కచ్చితంగా చేస్తా అంటే ఖచ్చితంగా నేను మళ్లీ యుట్యూబ్ కూడా యూస్ చెయ్యను నాకు తెలిసినట్టు కచ్ నిజంగా నేను ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటా పెద్ద వాళ్ళ దగ్గర ఇరా ఆ మ సిస్టర్ పె చాలా తెలుసుంటాయి కదా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తెలుసుకుంటా ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా అదైతే ఫెయిల్ కాదు. బానే వెస్తారు ఇప్పుడు గంగమ్మ జాతరకి అమ్మవారికి మనం కుడుము లా పెడ్ అ
అవునవును కుడుములో ఇప్పుడు కుడుముల్లో. రెండు రకాలు ఉంటాయి కదా సిస్టర్ పూర్ణం కుడుములు ఆ లైక్ కొబ్బరి తురుము వేసి వేసి ఆ మామూలు కుడుములు బెల్లము చేస్తారు కదా పూర్ణం కుడుములు అంటే వెరైటీగా ఉంటాయి లోపల పూర్ణం పెడతారు కదా అ వచ్చా మీకు ఆం అవి ఎలా తయారు నేను ఒకటి రెండు సార్లు ట్రై చేసాను కానివ్వండి అది ఏంటంటే ఏమైపోతందంటే క్రాక్ అయిపోతుంది
అది క్రాక్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం తడి పిండి ఉన్ తడి బియ్యం ఉంటుంది కదా ఇప్పుడు నిప్పట్లకి చేస్. కుంటాం కదా.
మ్
తడి బియ్యంతో మనం అంటే అంటే ఏక్కో వాటర్ లేకుండా అండ్ జస్ట్ తడిగా ఆ బియ్యం తీస్కా పోయి కొట్టిచూకచుకున్నాం అనుకో దాంట్లో వాటర్ వేసి ది కొంచెం ముద్దగా వచ్చే వారికి అంటే బాల్ టైప్ అలాగాని చపాతి పిండి ఎలా చేసుకుంటా అట్లా వచ్చేలాగ చూ కొని కలుపుకొని దాంట్లో కొంచెం ఆ సాల్ట్ నా అంటే కలుపు కొనేసి నమంటే దాన్ని ఓపెన్ చేసుకొని లోపల ఓ పూర్ణం పెట్టి క్లోజ్ చేసుకునేది అంటే ఇంకం లేదు కానీ ఆ మనం కావాలంటే ఆ ఇది ఉంటుంది కదా మోడల్ కావాలంటే కూడా ఇప్పుడు కాజు అంటారు కదా కాజు లాగా మనకు మోడలు కావాలన్నా సరే ఆ ఇప్పుడు స్పూన్స్ ఉంటాయి కదా
ఇప్పుడు వాటిని తయారు చేయడానికే బాక్సెస్ లాగా వచ్చేస్తున్నాయి కదా పిండి పెట్టి దాంట్లో పెట్టేసినా ఫ్రెష్ అయిపోతాయి కదా ఇప్పుడు కాజర్లు అట్లా ఏమన్నా వస్తున్నాయి కదా అవి పిండి వాటిలో పెట్టేసి క్లోజ్ చేేసి బాక్స్ టైప్ లో ప్రెస్ చేసేస్తే పూర్ణం వచ్చేస్తుంది కదా
అర్థం కాలేదు
ఇప్ ఇప్పుడు మనము ఇప్పుడు మీరు కాజు అంటున్నారు కదా కాజు టైప్ లో కూడా చేసుకోవచ్చు అని అనేసి రెడిమేట్గా బాక్సెస్ వచ్చినాయి కదా అంటే పిండి అందులో పెట్టేసి ఆ పిండి అందులో పెట్టేసి
వెయ్యంగదా
అవును
ఆ ఆ వైట్ ట్టి పిండి కన ఆయిల్ వేయం సో ఆయిల్ వేస్తే మనం గట్టిగా మనమాట వింటుంది ఇప్పుడు చపాతికి ఆయిల్ వేస్తే మనం చెప్పినట్టు వింటుంది అంటే ఎలా ఉంటే అంటే మడత పెట్టుకున్న మడత ఎలాగాంటు ఇరిగిపోదు కానీ పిండి ఇది బియ్యం పిండి కాబట్టి ఇరిగిపోతుంది సార్ అది యూజ్ అవదు మనకి ఒకసారి ట్రై చేయండి నేనైతే అలా ట్రై చేయలేదు
ఓకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఓన్లీ ఇడ్లీ పాత్రలో పెట్టి మాత్రమే ట్రై చేసినాను అదేంటంటే ఫస్ట్ టైము కొంచెం
కానీ పూర్ణం కుడి కుడిము ము ఎలా తెలుసా ఇ ఈ నైట్ చేసు న్నా అంటే రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే తినగలుగుతాం రేపు లోలల అదే పాస్పోతుంది పాడైపోతుంది అలా ఉంటుంది కానీ ఇది పాకం పాకం అయితే మాత్రం ఈజీగా ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటన్నామని స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా ఉు
ఇప్పుడు నార్మల్ కుడుములు అయితే ఎలా చెయాలి బెల్లము లైక్
ఆ ఓన్లీ బెల్లము ఒక్క చొమ్ము వాటర్ పోసుకోవాలి ఒకరెండు బెల్లం ముద్దులు వేస్ కోవాలి దాన్ని పాకానికి రావాలి అంటే ఇప్పుడు మళ్ అది నీళ్లు నీళ్లుగా కరిగి ఉంది అనుకో దాన్ని వడగట్టుకొని మళ్ళీ ఆ డబ్బరా అని చబా అది గుండా ఉంటుంది కదా అది బౌల్ వచ్చి క్లీన్ చేస్త ని మళ్ళీ పెట్టి మళ్ళీ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ అంటే అది డ్రై చేసుకున్న వాటర్ని మళ్ళీ దాన్ని పోసుకోవాలంట అంటే దాని చెత్తంట వచ్చేస్తుంది కదా
ఉమ్
అంటే ఇప్పుడు టీ వడగడిగి ఎట్లా చెత్త అంతా డస్ట్ అంతా ఒక సైడ్ పోయి మనం పాకం ఒకసైడ్ టీ ఒక సైడ్ కోస్తుంది అట్లాగా మనం వడగట్టుకున్నామ అంటే ఆ పాకం ఒక సైడ్కి వస్తుంది డస్ట్ అంత ఒక సైడ్ వస్తుంది దానింతా క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు
ఉమ్
పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ పాకన్ని పోసుకొని పా పాకం ఎంత వస్తుందో అది మిడిల్ ఫ్లేవర్ దాకా వస్తుంది అంటే ఇప్పుడు కొంచం వాటర్ లో దాన్ని వేసినాం అంటే అంటే గట్టిగా వస్తుంది కదా అంటే పాకం అంతే గట్ పాకం కాకుండా లేత పాకం కాకుండా మిడిల్ పాకం అంటుందండి కొంచెం బాగుంటుంది అది అది ఇప్పుడు మనము నక్ మేమైతే లకులు అంటాం ఆ టైపు ఆ టైప్ గాని వచ్చింది అనుకో అప్పుడు మీరు యాలకులు అయన్ని ఏసి కొ ఉబరి అయన్న వేసి మళ్ళీ లాస్ట్ లో పిండి వేసుకొని బాగా చేేసుకున్నాం అనుక మళ్ళీ కుడువులు పట్టి మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టించుకోవాలి అంతే
ఆ లైక్ ఇప్పుడు కేసరి అంటే కేసరి ఎలా చేస్
ఉహు నాకైతే కేస్ సరీ తెలీదు అది కూడా చాలా ఈజీ ట్రిప్పే
ఈజీ ప్రాస్
ఈజీ అదైతే ఫైవ్ మినిట్స్ కి టెన్ మినిట్స్ అయిపోతుంది కలర్ ఫుడ్ వేసుకుంటే అదైతే అదయిత్ టే పాకం కూడా అవసరం లేదు ఓన్లీ షుగర్ నుండి వాటర్ తో చేవచ్చు
ఆ
నా దైత్ తే నేను ఇంకో నేను తినను నేను చెయ్యను నేను తినేటివి ఖచ్చితంగా చేయస్తా ఏదైనా ఒకవేళ తినకపోయినా కూడా చేస్తాను చాలా వరకి కానీ నేను అదైతే చేయలేదు
ఓకే పిట్టు తెలుసా నీకు పి ఆ పిట్టు పిట్టు తెలుసా పిట్టు
ఆ అది కూడా తెలుసు అంటే అది వచ్చి సేమ్ అది కూడ ఇప్పుడు బియ్యం కొట్టి టమ కొట్టించుకొని అంటే లైట్ వాటర్ తో పొడి పొడిగా అంటే గడ్డలు లేకుండా ఎక్కువ తడి లేకుండా ఆ లైట్గా పిండి పిండిగా పియ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సేమ్ ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసి లాస్ట్ పైన ఉంటుంది కదా పైన ఫస్ట్ ది ఆ ఫస్ట్ కాదు సె కండ్ ది సెకండ్ మీది పెట్టేసినాం అంటే దాని పైన క్లా క్లాత్ ఇంకా వేసి ఆ క్లాత్ లో ఆ అది మనము ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా తగ్గినంత సాల్ట్ మాత్రం అసలు ఎక్కువ వేసుకో వద్దు బాగుండదు యాలకులు రెండు కొటెస్ చి హు తగిన సాల్ట్ ఏసు సి పొడి పొడిగా ఉండేలా చూసుకుం అంటే అంటే కింద ఆవిరి మాత్రమే తగలాలి వాటర్ ఏది కానీ తగలకూడదు.
ఇప్పుడు దాంట్లో ఆ పిట్లో ఏమేమి వేసుకుంటే బావుంటుంది. కొబ్బరి తురుము, ఏలకల పొడి, ఆ బెల్లము, ఉప్పేయలా
అది అప్పుడుగాదు. వేసుకోవాల్సింది. ఓన్లీ కొబ్బరి కొబ్బరి తురుము, యాలకు అప్పుడే కొట్టి వేసేసినాం అనుకో హ్ ఇప్పుడు ఒక క్లాత్ లో అంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా. కాదు ఫస్టు ఆ పిండి ఉండాలి. పిండి కలుపుకొనేసామా, దాంట్లో కొబ్బరి వేేసామా, రెండు ఏకలు వేేస్తామా అవి వాటిని ఆ ఒక గుడ్డా అంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా. ఆ కాటన్ క్లాత్లేసి హుమ్ ఆ మూసి పెట్టుకుంటామా. ఆ మళ్ళీ ఇడ్లీయే పొయ్యి మీద వచ్చి ఇడ్లీ పాత్ర పెడతాము. ఒక రెండు చెంబులు అం అంటే ఒక కొంచ చిన్న చిన్న దాంతో కొద్దిగా వాటర్ అది ఒక టెన్ మినిట్స్ ఉడికిపోతుంది.
హ్ ఓకే
తీ ఆ దానిపైన సెకండ్ ప్లేట్ టు ఇడ్లీ పాత్రలో రెండు వాటర్ అదే వాటర్ పోయేసి, సెకండ్ పాత్ర పెట్టేసి ఇప్పుడు గుడ్డలో అయ్యన్నీ పెట్టుకున్నాం కదా, ఆ గుడ్డ అట్లనే పెట్టేసినాం అనుకో
హ
అది బాగా వస్తది ఇప్పుడు ఇడ్లీ కనీ సపరేట్గా క్లాత్ ఉంటుంది కదా దాంతో పెట్టేసి మనం పోసేసినామ్ అంటే వాటర్ అంతా చెదిరిపోతుంది.
హ్
అట్లుంటది. నీకు క్లాత్కి ఏం కాదు. అద్దు అది బాగవస్తది అంటే ఉం చాలా బావుంటుంది కానీ చ్ నే నేను కూడా చేయలేకపోతున్నా అసలు. అంటే చాలా రోజులు అయి పెంచేసి ఎవరు కొరిగెసెన్ దు నిన్న మొన్న రోజుల మా ఫ్రెండ్స్ చేసుకొని రమ్మని చెప్పాను.
ఆ
ఉమ్
ఆ
ఇంకా అంటే మీరేం చేస్తున్నారు ఇప్పుడు సమ్మర్లొ
పిండి వంటలు కూడా నాకు చెయ్యాలని ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కటి చెయ్యాలని అనుకు కుంటాను కానీ అసలు ఓపిక అసలు ఉండడం లేదు
చేసి పెట్టండి మీ పిల్లలు ఉంటారు ఆ మీ ఆయన ఉంటారు మీ అత్తయ్య ఉం
నీరసం అయిపోతా ఉంది బాడీ ఎంత డిహైట్
సబ్జా తీసుకొని తాగండి చాలా వరకు హెల్దీగా ఉంటారండి
సబ్జలో కూడా చాలా రకాలు ఉన్నాయి సిస్టర్స్ సబ్జా గింజలు ఉన్నాయా ఆ నెక్స్ట్ వచ్చి ఇంకా అదేంటో రాసీడ్స్ అం చియా సీడ్స్
ఐ వేస్ట్ అయిఅం తఅది దేనికి నాకైతే అర్థం కాదు కానీ సబ్జా మాత్రం వేడిని తగ్గిస్తుంది అంటే కొంచెం ఎనర్జీనిస్
ఇప్పుడు లాస్ట్ టైము నెన్ నువ్వూ ఆ షాపింగ్ చేసినప్పుడు రా సీడ్స్ తెచ్చు కున్నా అనమాట అవి తెచ్చుకుంటే సేమ్ వ సబ్జా గింజ ల్లాగే వస్తా ఉంటాయి అవి కూడా సబ్జా గింజలు నానబెడితే మనకు ఎలా వస్త
అది అంత పెద్దగా రాదు చీయ సీడ్స్ అవంతా అంత పెద్దగా రాదు చీయ ఒక్కటే సబ్జి అలాగ ఉంటది మిగతా ఏది అలా ఉండదు
ఆ
అని సబ్ ది వేరు చియా వేరు అంటే సియ ఎందుకు తాగుతారొ నాకు అంత తెలియదు గాని మార్నింగ్గ్స్ఎలాగొ తాగెస్తాంటారు సబ్జా మాత్రం వేడి తగ్గించడానికే వేడి తగ్గితే ఆటోమేటిక్ గా మనిషిని యాక్టివ్ గానే ఉంటారు మ్ ఇపుడు మనం లె మ రి వాటర్ తాగితే ఎలా ఉంటామో అలా ఉం
కొబ్బరి నీళ్లు అది మజ్జిగ లెమన్ వాటరు ఇవి ఎక్కువ తీసుకోవాల అనుకుంటున్నాను మో ఎందుకంటే యూరిన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది ఇవి తీసుకుంటా ఉంటాం అనుకో ఆ
ళ అసలు ఏం చెప్పుకోలేరు ఆ
మ్మ్
అదే హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి
మ్మ్
ఇంకేంటి పుస్